పర్లేదు అండి
ఆ నీ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా
ఏం చెస్
ఏం చేస్తాను అండి కర్రీ విందుతున్న అండి
ఎసలు
కర్రీ కర్రీ వందామండి
ఆ మొన్న ఉగాది ఎలా చేసుకున్నారు మొన్న ఉగాది ఎలా ఆ ఉగాది ఎలా చేసుకున్నారు
ఆ బానే బాగా చేసినామండి స్వీట్ చేసుకున్నాం ఇంట్లో పోద్దిగాలే లేసి ఆ రోజు అమాస్ వచ్చింది కదా లేసి కొంచెం లేట్గానే వెళలా గాడిగి బయటా ముగ్లు వేసి కలర్లు వేసి వ మ స్వీట్ తీసుకున్నాం బసాలు వేసినాం అంతే సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారండి
మేము గూడా ఏ చేంచ్ చాలాకే తీసుకుని ఇళ్లోడుని నా కుటుంబాన్నింట్లో నాకు కూడా లేట్ ఏం చేసి పోలేస్సికు కట్టి త మాకుసుపసి అద నానికి కనంగా కా కొబ్బర్ క కు ముక్కలుూసి కుప్ప కారణసం బెల నల కోటి ఆ షాట్ రుచులు తారేష్ పెట్టుకున్న పెట్టుకున్న తర్తిబ నానా పెట్టి చింత పడి అలయి
కొత్త చింత పండేనా అండి
ఆ కొ చి చేసి కొత్త కొబ్బరి కొత్త అవునవును కొనుక్కొచ్చుకున్నాం కొత్త చింత పం
స్వీట్స్ ఏమనా చేసారా
ఆ ఇక అమ్ముంటే కొట్ ఛ్ఛా మా అమ్మ వాళ్ళ ఇంట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన బచ్చాలే నాకు రాదు చేయడం
అవునా
ఉ.. డ్రంపేసింది ఆహా అయిపో ఆ చిన్నదికి ఊకే సెలబ్రేషన్ చేసాను
అవునా ఎన్ని మంత్స్ అండి చిన్నోనికి ఉగాదికి మరి
ఏ టూ
మ్మ్ హ్మ్ సెలబ్రేషన్స్ చేసేసారఆయితే
ఆ చేసినం సెలబ్రెషన్ పర్సనల్ గా రమ్మాంచి వెడ్వట్టి మామిడికాయలు వెట్టి ఆకు పెట్టినం
మ్
బచ్ బచ్చాలు పచ్చడ అయన్నీ తయారు చేసినం మ్ తయారు జే అన్ని
వాయిస్ కట్టయితుంది మీది ఆ మైక్ర పట్ వాడు అయితే బిర్యానిగో వైస్ వాయిస్ కట్టైతాంది అమ్మ మ్మ్ హు మ్మ్ వాయిస్ కట్ అయితుంది మీది సిమ్ కాదట మ్
అదీ శ్రీరామనవమి కేస్తార
ఆ రో జు గుడికెళ్దాం అనుకుంటాను అండి ప్చ్ ఇక్కడ డిస్టబెన్స్ గుడికెళ్దాం అనుకుంటాను అండి ఆ రోజు ఆ రోజు గుడికెళ్తే కొంచెం దర్శనం చేసుకోవచ్చు కదా శ్రీరామ కళ్యాణం జూస్తే చాలా మంచిది కదండి.
ఆఁ
అదే వెళ్దాం అనుకుంటున్నా నేనైతే. మ్ లేడీస్ ప్రాబ్లమ్ మీకు తెలిసిందే కదా! సెట్ అయితే పోవడమే
అ ఆఁ
ఇంకా మనకు సెట్ అయితే వీలయితే పోవడమే కాకపోతే ఏళ్ళగుడదని చూస్ తున బాగా
ఎండ కొడుతుందా
బాగా ఎండలున్నాయి గదండీ చెప్పలేనన్ని ఎండలు ఉన్నాయి ఇక్కడ బాగ పిల్లల్ని తీసుకపోతే జాగ్రత్తగా తీసుకపోవాలి కదా మల్ల అవును పిల్లల్ని తీసుకపోతే జాగ్రత్తగా తీస్ కపోవాలే కదా అట్ల.
మ్ మ్ అవును పిల్లలు అమ్మో జాగ్రత్తగా చూస్ ఇలా ఎండాకాలం అస్సలే తిప్పొద్దు హ్మ్ హు మీరు ఇంట్లా పూజ చేసుకుంటారా?
ఆ ఇంట్ల పూజ చేసుకుంటం
ఒడపప్పు మళ్ళ పెళ్లించాక చేస్తారా మరి ఇంట్ల
మళ్ళీ పోయొచ్చినంక చెయన్ పోతున్నప్పుడే చేసి పోత
మ్మ్ఁ
మళ్ళీ జెయం ఇప్పుడు పోయేటప్పుడే చేయిసి పోతం పూజ చేసి పోతం.
ఊఁ హు
మ్ హు మీరు ఎళ్తారా నా గుడుందేమో గుడ్ శ్రీరామనవమి
ఇక్కడ మాక్ బాగా చేస్తారు మీ దగ్గర.
రామాలయం ఉంది ఇక్కడ అవతల బార్లా అక్కడ చేస్తరు బాగా.
హ్మ్ అవునా
గుడుందా అండి?
ఆఁ మా దగ్గర కూడా ఉందండి బానే చేస్తరు మా దగ్గర కూడ. అక్కడనే చాల భక్తులు వస్తారు మంచిగ చేసుకో అక్కడే మంచిగా ఉంట
అవును
ఇక్కడ చిన్న చిన్న గులాల మామూలుగా ఎస్తారు అక్కడయితే మంచిగా వడపప్పు విటబిరాల శాఖ ఇవన్నీ భోజనాలు పెడతారు
అ
మీ దెగ్గర పెడతార
ఆ పెడతారు బాగ చేస్తారండి ఇక్కడ కూడ
ఉహు
పెడతరు పెడతరు
అను
ఉంటాయి
ఉ
పండగలు బాగ జరుగుతయి ఇక్కడ
ఊ హు
ఆ
ఊ ఇప్పుడు ఇప్పుడు శ్రీరామనవమి అయిపోయినాంకేం పండుగుందండి
ఇది అయిపోయినంకా పండగలు ఇప్పుడే స్టార్ట్ కదా రామాయణ కళ్యాణం తర్వాత ఏమోనండి నాకు పెద్ద గుర్తు లేదు
ఊహు సంక్రాంతి బ ఉంట బాగా స
దసరా చేసుకుటమండి ఒవ స
ఊ
బ చేసుకుంటామండీ పప్పేసిస్తాను ఆగు
బ
బాచేసుకుంటాం
అవునా మీరు తొమ్మిది రోజులు ఆడతారాబతుకమ్మ ఎన్ని రోజులు ఆడుతారండి
ఆ తొమ్మిది రోజలు ఆడుతాం తొమ్మిది రోజులు ఆడతామండి
ఉహు మీ దగ్గర బాగ చేస్తారా మరి బతకమ్మ
వస్తున్న వస్తున్నా వస్తున్నా ఒక్క నిమిషం లైన్ లో ఉండరా అ అ ఆ ఆ కనబడతాంది కనబడతన్ది వెళ్ళి కూడ చేతులార చేసుకున్నాం అ ఆ అంతే ఎట్ల అయిందిగా స సరే ఆ హలో హలో
ఉమ్
ఆ చెప్పండి ఆ నేను ఇక్కడ కొంచెం చిన్న కార్యక్రమం ఉంటే పోలేదు ఇయాలా పోయేదింటే పోలేదు ఇక మళ్ల మళ్ల ఆవే మొ కం చూడొద్దు ఇయాలా అని ఇయాల్నే వీడియో కాల్ చేసి చూప్పిచిండు.
ఉ హు
మళ్ళీ మళ్ళీ చూడలేం కదండి మళ్ల చూస్తే మళ్ల మంచి రోజు అంట లేదంటే ఇప్పుడే చూడాల కదా అని
ఉ హు
హుమ్ హుమ్
అయితే బతుకమ్మ తొమ్మిది రోజులు చేసుకుంట్ర
ఆ చేసుకుంటాం లాస్ట్ రోజు చెరువు కాడికి వోయి అక్కడ చెరువు కాడ ఆడుకుంటాం.
ఆహా
మీరు ఎట్ల చేస్తరు
మేము కూడా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రోజులు ఏం ఏయం మూడు రోజులే ఏసుకుంటం మూడు రోజులే ఏస్తం ఎందుకంటే ఇగ అదే మూడో రోజు, ఫస్ట్ రోజు, ఐదో రోజు, తొమ్మిదో రోజు ఉమ్
హు ఉమ్
అవ్వే చేస్తాం ఇంక ఎక్కువ చేయమండి.
హు ఉమ్
ఉమ్ ఎందుకంటే మేవు ఉంటారు అట కదా